హలో
అవును. విల్లేజ్ గురించి చెప్తారా మీ విలేజ్ ఎలా ఉంది.
అవును. నేను విలేజ్ లో కాదు సిటీలో ఉంటాం. సిటీలో ఉంటాం. సిటీలో ఏమో నేను ఇంట్లోనే ఉంటా.
ఇంట్లో అంటే సిటీ లేకుండా.
కాదు సిటీ సిటీలనే ఉంటది. బైక్లు ఉంటాయి. ట్రాఫిక్ ఉంటది. షాప్లు ఉంటాయి. ప్లేసెసుంటాయండి ఎందా. ఇంకా తిరగడానికి.
ఉమ్మ్
అంతే. కాలేజ్ ఉంటుంది. కాలేజ్ నుంచి స్కూల్కి వెళ్తా. అంతే. ఇంటికి వస్తా అంతే.
ఎలా ఉంటే సిటీ బాగుంటుంది. ఎలా ఉండాలి సిటీ అనేది.
సిటీ అనేది. ఉహూ రోడ్స్ అంతా బాగా క్లీన్ గా ఉంటే బాగుంటది. పొల్యూషన్ లేకుండా ఉంటే బాగుంటది. చెత్త ఎక్కడ పోగుడ వెయ్యొ కుండా నీట్గా పెట్టుకుంటే బాగుంటది. ఇంకా. ఇంకా. ట్రాఫిక్ తక్కువగా ఉంటే బాగుంటది. ట్రాఫిక్జామ్స్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆగాలి. సిగ్నల్స్ పడినప్పుడు కరెక్ట్ గా ఆగాలి. ఇటోషి వెళ్ళకూడదు.
ఇంకా ఏం చేస్తే బాగుంటుంది.
హ
సటిలో మీకు ఏదినచ్చ ఏంది
ఈజీగా నాకేం నచ్చలేదు ఇక్కడ.
ఏమేమి నచ్చలేదు.
ఏం నచ్చలేదు.
పొల్యూషన్ ఉందా ఎక్కువ
పొల్యూషన్ గురించి నాకు తెలియదు కానీ నాకు ఇక్కడ ఉండడం నచ్చలేదు
నచ్చలేదానికి
రీజనా
నచ్చలేదంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా ఆ రీజన్ కి ఏమి ఎందుకు నచ్చలేదు ఎలా ఉంటే నచ్చుతుంది ఏం ఉండాలి ఏం కావాలి రోడ్లో కూడా ఏసీ కావాలా అప్పుడు నచ్చతుందా
ఇక్కడ నచ్చింది కానీ ఇల్లు నచ్చింది ఇల్లు నచ్చింది కింది నచ్చలేదంటే బోర్ కొడుతుంది అంత తిరగడానికి ఏమి ప్లేసెస్ లేదు చిన్నదిగా ఉంది చాలా చిన్నదిగా ఉంది ఏమేమి ఉండాలంటే కాస్త త్రీ రైడ్ ప్లేసెస్ అంటే బాగుంటది లైక్ ఆ తిరుపతిలో తెలకోణ అంత ఉంటుంది కదా అలా ఇక్కడ ఒకటే ఒక ఫాల్స్ ఉంది ఇంకోటి బీచెస్ ఉన్నాయి బీచెస్ ఎవరు కావాలి బోర్ కొడుతుంది బీచ్ లో
మ్మ్ హ్మ్ కాల్సన్ కావాలంటే మీరు షవర్ ఓపెన్ చేసుకోవాలి మీ ఇంట్లోనే. హ్మ్మ్ ఇంకా వాటర్ఫాల్స్ ఒకటే వస్తే సిటీ నచ్చుతుందా ఆ
సిటీలో అదంతైనాగే నాన్నెల్లు నచ్చలేదంతే
అదే ఏం వండాలి ఇంకా
ఇకా ఏం ఉంది పొలిషనుండకూడదు ఆ వాతావరణం ఫ్రీగా పెట్టుకోవాలి ఆ వాటర్ నిని ఏ పింగా వేస్కోవాలి మ్మ్ సిగ్నల్స్ కాడ ఆగాలి చెత్త ఎక్కడవడక్కడ వేయకూడదు
అదంతా అవాయిడ్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది మీరు ఏం గా
నేను వచ్చి ఏం చేయలేను నేను వచ్చి చెత్తను డస్ట్బిన్ లోనే వేస్తా మా డాడీ అక్కడే వే మంటారు కిందె కడనా వేసి తిడతాడు
అది మీరు ఒకరే చేస్తే క్లీన్ అవ్వదు అందరుూ చేయాలంటే ఏం చేస్తారు మీరు ఇలా చేపిస్తారు
ఇలా చూస్తే వాళ్ళు చేయగలుగుతారు అందరు ఈక్వల్గా చేయ్యాలంటే ఒకరు వేస్తే సరిపోదు కదా అందరుూ వేయాలి అందరు వేయాలంటే మీ
నేనేంచేయాలి
దానికి మీరు ఏం చెప్తారు వాళ్ళు ఎలా చేయమని చెప్తారు
ఇతే మా ఇవడుతే మాటలులాడాను
అది కాదు ఒక రెస్పాన్సిబుల్ గా అందరిక మాట్లాడాలి చెప్పాలంటే మీ ఎలా చెప్తారు రు ఇలా ఉంటే అందరు వే వెళ్తారు
ఎవరైనా ఒకవేళ నేను సీఎం అయితే ఎవరైన డస్టబిన్ను ఎవరైనా ఆహా సర్ ఎక్కడప్పుడ అ వేసేస్తే వాళ్ళు వచ్చి హండ్రెడ్ రూపీస్ ఫైన్ కట్ చేయాలి అండ్ పే చేస్తే డిస్ట్బాన్ వేశారు కథ
అఫ్ఐన్ అమౌంట్ ఎలా కలెక్ట్ చేస్తారు ఎవరు వస్తారు కలెక్ట్ చేస్ చేయడానికి ఎవరు వేశారని తెలుస్తుంది
మొత్తం మో చుస్తా ఉంటా
అది ఎవరు చూడాలి అంత ఫుల్ అందరు ఇల్లు అంటే ఒక్కొక్క ఇల్కి ఒక కెమెరా కావ
ఆ అవును ప్రతి వాలీల్లు ఎక్కడ ఉంటారు కెమెరా ఒకరు డస్ట్బిన్ బయట చెత్త అక్కడ కనిపిస్తే ఆ ఇంటికి అడ ముందురికి ఎళ్ళి సీసీ కమెరా చూసి ఎవరు వేస్తున్నారో చూసి ఎతికి వాళ్ళ కాడ నుంచి తీసుకుంటా
కరెక్టే కదా వాళ్ళు వేసింది అక్కడ సీసీ కమె ఇగ పెట్టేసి యూజ్ ఏముంది
ఆ అదే ఇప్పుడు చెప్పింది నేను మీకు వినుపడలేదా బయట ఈజీగా బెడ్ ఏస్తా ఎక్కడైనా డస్ట్బిన్ ఉంటా చూడు కచ్చరా ఏసేస్తారు చూడు
ఉంచత అ
చెత్త ఎసేసరు చూడు అక్కడ ఎక్కడుంది చెత్త బయట ఆడికెళ్ళి వాళ్ళ ఇంట్లో పోయి సిసి కెమె చూసి ఎవరేసలు సర్దుకొని సీసీ కనపడదు సిసి కెమారాలో వాళ్ళ ఫేస్ యూట్యూ చానల్ లో వేసేస్తా
వాళ్ళని ఎక్కడ నుంచి ఎక్కడ అది టీవీ త్యానంచి అలా
ఆ అవును అక్కడ పోస్ట్ చేసేస్తా బోర్డు బోర్డులో అక్కడ అతికిచేస్తా ఈ మనిషి ఈ మనిషి ఈ మనిషి ఈ మనుషులంతా చెత్త ఇక్కడ ఏసారు అనేసి ఆ వాళ్ళు వాళు ఏదో ఒకటి కింద హ్యాష్ టాగ్ వేసేసి వాళ్ళ ఫేసెస్ పెట్టేస్తా ఇంకా టీవీలో కూడా వద్లే పరువు పోతుంది అక్కడ అయితే చాలులే
దానివల్ల మీకు లాభం ఏమి వచ్చింది
దని వల్ల సిటీ క్లీన్ గా ఉంది
ఒక పది మంది అలా వేస్ పరువు అయిపోయింది మళ్ళ నెక్స్ట్ ఒక వెయి మెంబర్ ఉంటారు అలాం టువాలో
ఆ అవును ఫస్ట్ నాలుగురిని చేస్తే ఇక ఎవరు రారు ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఇక్కడ ఒకటీ పెద్ద టీవీ పెట్టేసి చెన్నై ని చూసారా మీరు చెన్నై లో పెద్ద టీవీ పెట్టేసారు ఎవరెవరు హెల్మెట్ వేసుకోలేదో వాళ్ని జూమ్ చేస్తారు తెలీదేమో యా ట్రాఫిక్ సీతం కాడ టీవీస్ ఉంటాయి అక్కడ ఎవరు ఎవరైనా హెల్మెట్ ఎక్కకుండా వచ్చారో వాళ్ని జూమ్ చేస్ చేస్ చేసి చేస్తా ఉంటారు మొత్తం సిసి సిగ్నల్ అంతా వాళ్ళని జూమ్ చేస్. అప్పుడు నుంచి అందరు వేసుకుంటున్నారు ఇప్పుడు అందుకు ఇక్కడ వేస్
ఎక్కడో నుంచి వస్తారు వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చారు చేసేసారు. వెళ్ళిపోయారు అప్పుడు వాళ్ళకి ఫోటో వేస్తే ఏమి వేకపోయినా ఏమి వాళ్ళకు చూడ చూడరు వాళ్ళు ఇలా ఫోటో పెట్టారని చెప్పేసి
ఆ ఫోటో పోస్ట్ చేస్తారు కదా ఎక్కడ ఒకటి ఎవరొ ఒకటి తీసి ఒకక్కడ వేస్తే అది వచ్చి మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు అది ఎక్కడైనా వాళ్కి వెళ్తారు కదా
అది పోస్ట్ చేస్తే కూడా వాళ్ళకి ఏ రెస్పాండ్ లేదు
ఆ వాళ వేరే వాళ్ళు కదా వాళ్ళు వేరే ఊరు చూసుంటారు మా నా ఊరు నేను చూసుకుంటా
హమ్ అలా కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి ఇంకా ఒక పద్ధతి ఏముంది
మీ చెప్పండి నాకం రాధు
అవున ఇది ఒకటిని చెప్పారు ఇంకా ఏదన్నా చెప్పగలుగుతారా
జూమ్ చేస్తా ఉంటా ఎవరెవరి ఒ ఒగా
ఇంకా ఇంకా నచ్చితే ఏం కావాలి మీకు చాల్లే రెస్టారెంట్స్ ఉన్నాయి కదా ఇంకా ఏమి
రెస్టాంట్స్ అన్ వెళ్ వెళ్లావ్ గద డబ్ బ్బుల్ లేవు కదా
వున్నాయి డ ఫస్ మీకు నచ్చిందా లేదా అని డబ్బులు ఉందా లేదా అదంతా ఏం లేదు
రెస్టారెంట్స్ కి నేను మంచి పోయి రెస్టారెంట్ వెళ్ళ అంటే ఒకసారి వెళ్ళిన అనుకుంటా వచ్చినప్పుడు నుంచి అన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఎ తింటా ఉన్నా స్ట్రీట్ లో చేసా చూడు బయట రెస్టారెంట్స్ లో వెళ్ళి ఇంకా తిన్లేదు
అప్పుడు ఆ స్ట్రీట్ ఉన్న వాళ్ళ కాబట్టి మీరు తింటారు అది లేద్ దంటే రెస్టారెంట్క్ ఎల్తారు కదా అది లేకుండా చెయాలంటే ఏం చెయాలి
ఏం లేకుండా చేయాలి
స్ట్రీట్ ఫుడ్ మీరు స్ట్రీట్డే కదా ఎక్కువ తింటారన్నారు ఆ స్ట్రీట్ ఫుడ్ లేకపోతే రెస్టారెంట్కి వెళ్తారు కదా
ఏమై పిండి మీకు ఒ ప్రాబ్లము
అక్కడ వెళ్ళేసి తింటారు కానీ మీకు కావాల్సింది రెస్టారెంట్ కదా రెస్టారెంట్తో వెళ్ళని చెప్పేసి ఉ ఉ ఉనది మీరు ఎక్స్పెటేషన్ రే
టేస్ట్ టేస్ట్ బాగుంటే ఎక్కడున్న పోయి తింటా
మ్ బయ్